ఆ
ఏం చేస్తనారండి
ఫోన్ కాల్ మాట్లాడుతా ఉండను మీతో
అవునా అలాగేనండి ఈరోజ్
ఫోన్ తీసిన
ఓకే ఓకే ఏ గుడికి వెళ్ళలేదు. దండి ఇప్పుడు
హామ్ఇప్పుడు సమ్మర్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు వెళ్ళలేదు. హాలిడేస్ ఇచ్చేసినాక వెళ్తాము. ఉగాది వస్తే అప్పుడు వెళ్తాము.
తర్వాత మీరు కొత్తగా గుళ్ళక వెళ్తారు మీకి మీర ఏ గుడి అయితే ఎక్కువ పోతారు
మేము ఇక్కడ మాకు దగ్గరగా ఏడుకొండల స్వామి గుడి ఉండది. ఆ గుడికి వెళ్తాము బాగా నచ్చుతుంది. అక్కడికి వెళ్ళే ఆ బస్సు ప్రయాణము బాగా నచ్చుతుంది. ఆ కొండల అంతా చూస్తా ఉంటే, చాలా బాగా నచ్చుతుంది. మీరు వెళ్ళలేదా
మేము వెళ్తామండి కొండకి మీరన్నట్టే కొండలు అప్పు ఆడ పాపినాశం జపాలు అవన్నీ చూసుకోని వచ్చాం కొండ పైన చాలా ప్రశాంతంగా ఉన్ ఉంటుందండి చల్లని వాత వాతావరణం
మీకు ఆడికి పోయేస్తే దేవున్న మొక్కు నాక ఏదన్నా మంచి జరిగిందా
ఆ చాలా మంచి జరిగిందండి.
నమ్మకమైన దేవుడునా
అవునండి ఆయన ఏడు కొండల వాడు కదండి. ఏడు కోరికలు ఇన్ని కోరలు కోరికలు కోరుకున్నా తీర్చేస్తాడండి.
ఉమ్ చెప్తారా మీరు మీ బంధు వర్గాలకి మీరు కొండకి వెళ్ళండి దేవుడు బాగుంటారు అక్కడ ప్రదేశాలు బాగుంటాదని
అవునండి చెప్తాము. మొక్కున్నాము ముడుపు కట్టుకున్నాము. కొండకుపోతాము. వస్తాము వాళ్ళు కూడా వస్తారు మాతో కూడా పోయి చూసుకొని వస్తాము. ఎంత మంది జనాలు ఉన్నా కూడా అలసట అనేదే ఉండదండి మా అంత భ తీ
అంటే మళ్ళీ మళ్ళీ ఎళ్తా ఉంటారా అమే అనుకున్నప్పుడంత వెళ్తారా
ఆ ఎళ్తామండి ఎప్పుడను
మేము ఎళ్తాము మరి ఓంశక్తి గుడి ఇట్లా ఆడవాళ్ళంతా ఓంశక్తి తి మాలలు ఎస్తారు కదా అది నచ్చుతుందా
సార్ మూడు సార్లు ఎసిన నేను కూడా మాల మూడోసారి ఏసినప్పుడు పౌర్ణమిలో వెళ్ళిపోనామండి
ఆ
జనాలు కాదు వారం వోళట్టి పిసికి పిప్పి చేసినారండి మమ్మల్ని అప్పుడు అనుకున్నాను నేను ఇంకా రాగుడదు స్వామి గుడికి మన వల్ల కాదు
ఉ అయినా చాన మంది ఎంత రష్ అయినా వెళ్తా ఉంటారే అక్కడికి
కానీ తిరుమల అంత మెయింటెనెన్స్ అక్కడ లేదండి ధన్వాది అలా పిల్లలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అలిగిపోతంటే చాలా బాధ అనిపించింది
ఉ
ఎ మెయింటెనెన్స్ సర్లేదండి అందుకనేసి సరే బాగున్నప్పుడు పోదాం ఖాళీగా ఉన్నప్పుడు
ఏదనా నచ్చుతు తుందా
నాకు తిరుమలా కాకుండా అరుణాచలం బోయినానండి అరుణాచలం బాగునయి చ్చిందండి మీరు పోయినారా
ఆ వెళ్ళాము ఏడు సార్లు పోయినాను కొండ చుట్టు తిరిగినాము నడిచ చ్చినాను నాకు దేవుడు మొక్కున్న కోరికలు కోరుకున్న కోరికలు మొక్కులతోనే తీర్చుకున్నాను అక్కడ హెల్త్ కూడా బాగుండది. అక్కడికి పోయినాకు దేవుణ అక్కడ కూడా నమ్మక్ కమే కానీ మాకు ఇక్కడి నుంచి వెళ్ళాలంటే చానా దూరం కాబట్టి ఇబ్బందిగా ఉంది. వెంట వెంటనే పోవడానికి.
అవునండి మేము ఒక్కసారి పోయినానండి. ఒక్కసారి బాగా అనిపిచింది. మళ్ళీ వెళ్ళాలి. కానీ ఎపుడ్ ఎప్పుడు పిలిస్తే ఆయనేప్ కరూణిస్తే అప్పుడు ఏళ్తానండి. కానీ వెళ్తానండి ఖచ్చి నేను మా పిల్లలేల్లో వాస్త
ఏళ్తే మంచిది అక్కడికి ఏళ్ తే పౌర్ణం అప్పుడు వెళ్తారు. అం వెల్త్ తారు అందరు చెప్పారు. నేను వెళ్ళాను వేయిట్ ఎక్కువ ఉన్నా కాని బాగా నడిచాను. బాగా హెల్త్ బాగా లేకుండా ఉన్నా గాని బాగయింది.
ఓ మంచిదండి చాలా మంచి మాట చెప్ నారు మేము గూడా అంత ఫ్యామిలీతో వెళ్తామండి. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. గానీ కొన్ని దేవుడు ధర్మాన్ని అవి కొంచెం తీరిపోతే సల్ అండి.
మీరు బయట వాళ్ళకంతా చెప్తారా. గీరువలాం గిరివాళ్ళు తిరగమని బయట వాళ్ళకు చెప్తారా.
చెప్న్నావండి అందరికి చెప్తాం.
ళ్తే అని
ఆ చెప్తాం చెప్తాం అందరికి చెప్ అమ్మోవ వీలైతే మాతో కూడా రాండి అని కూడా చెప్తా అండి. మేము పోయేటప్పుడు రాండి. అందరం కలిసి హ్యాపీగా పోదాము దేవుడి కాాడికి అని చెప్తామండి.
ఉహ్ మీ పిల్లోలు ఎంత మంది అండి. మీక్
ఇద్దరు అమ్మాయిలండి. ఇద్దరు అమ్మాయిలేండి అబ్బాయిలు లేరండి.
ఉహ్మ్
ఉహ్ బాగా చదువుకుంటారు పిల్లలు చెప్పిన మాట వింటారు. మంచి పిల్కాయలు పుడ్ న్నరండి
మ్మ్ మా కూడా ఇద్దరు పిల్లలండి. ఒక బాబు, పాప వాళ్ళు మంచొళ్ళే పాపకు పెళ్లి చేయన ఇప్పుడు నేను, మా బాబు, మా ఆయన
అవునండి నేను, మా ఆయన, మా పిల్లలు అమ్మాయి
మీ పిల్లలు జాబులు చేస్తారా?
ఒక అమ్మాయి స్కూల్ లో టీచర్గా పోతందండి. ఇంకొక అమ్మాయి జ లేదండి పిస్తా
ఊ మీరు హౌస్ వైఫా?
అవునండి హౌస్ ఊ నండి
మీ అయన
మాయన ప్రెస్ లో పని చేస్తాడండి.
ఉ
జర్నలిస్ట్
ఊ
అందువల్ల అయన పని ఎక్కువ ఉం ఉంటాది ఆ సరే అండి రేపు కాల్ చేస్తానండి.